అన్నో కాల్ ఇది
అప్పుడే ఇంకేం చేయలేదు ఇప్పుడు శశి చేసినాడు వాడు చేసినాడు
ఓకే అవునా సేబటు మన్నాడికియిపోవలంట కూదా ఉ
ఓకే
ఫోన్ చేూస్తున్నాం ఏంది సినిమా ఎక్కడున్నా
నేనా
ఉ
ఉన్న పచల
ఓకే
అ అ అక్ బోర్
ఏంటి
అవునా
వెళ్తునావా నువ్వు వెళ్తావా అన్నా
వెళ్తా
ఉహూ ఉహూ సుదర్శన్ నీకు డేట్ ఆఫ్ బర్త్ మార్చేది తెలుసా ఆధార్ కార్డు లో
హలో
హలో అ
హలో
వినిపించట్లేదా
బ్లూటూత్ పెటుకున్నావా
సరే తీసేస్త
మరేందో డిస్టబెన్స్ ల వస్తుంది
ఇందాకే
ఉమ్
వినిపించట్లేదా వాయిస్
ఇప్పుడు వినిపిస్తుంది
పైకి వచ్చ మళ్ళీ
ఓకే ఉమ్ ఆధార్ కార్డు లో డేట్ ఆఫ్ బర్త్ మార్చేద్దాం
అంటే అది
వెబ్సైట్ ఉంటాది కదా ఆ
మీసేవ కి వెళ్లాల్సింది చెప్తారు అనుకుంటా ఇంకోటి వచ్చి ప్రూఫ్ ఉండాలా డేట్ అఫ్ బర్త్ మార్చాలి అంటే
అవును అదే టెంత్ క్లాస్ మార్కుల లిస్టు
ఆ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు తీసుకుని వెలాల
పాన్ కార్డ్ కూడా సేమ్ నా
పాన్ కార్డు అన్నిట్లో సేమ్ ఉండాల మేడం
సేమ్ ప్రాసెస్ చేంజ్ చేసేదానికి సేమ్ ప్రాసెస్ ఏనా అన్నా
ఏమో తెలిదు నాకు పాన్ కార్డు లో ఇదైతే టెన్త్ టెన్త్ మార్కుల లిస్టు తీసుకుని వెళ్తే అయితది పెట్టాలి వేరే దాంట్లో
ఆ
ఉండు సుప్రజా చేస్తుంది మెసేజ్ చేస్తుంది కాలేజ్ నుండి ఇప్పుడే ఇంటికి వచ్చా అంట
అవును
చేయకుంటే
ఉహూ
ఏం అయింది
అంటే కళ్ళు తిరిగాయంట మేబి మార్నింగ్ ఏమన్నా తిని రాలేదేమో
చేయాలని చెపిన
ఉమ్
చెప్పినవా అర్థం కాలేదు
మార్చ్ అది ఆ చెప్పలా
ఏమని చెపినారు ఇన్ఫర్మేషన్ అబ్బాయి ఎట్లా ఏంది
మర్చిపోయినా అంతే
ఏమని అంటే
అబ్బయ్ చిన్నపిల్లోడిలా ఉన్నాడు గదా
అంటే వన్ పాయింట్ హైద్రాబాద్ లో జాబ్
ఉ
ఊరి సర్పంచ్ ఒక్కడే కొడుకు
ఓకే
ఆ
ఊహ్ ఇంక అక్కడ పెట్టేసుంటార్లే
ఉ
మావిడికాయ ఈసుకున్నా అని చెప్ప
నెష్ట్ నీదే అన్ ప్లేస్ లో
ఏమి
ఫస్ట్
వామ్మో
చంద్రశేఖర్ చెప్పినాడు నాకు నెస్ట్ మ్యారేజ్ మీదని
అద్దంగాలా
చంద్రశేఖర్ వాడు చెప్పినాడు నాకు
ఎప్పుడు
నిన్నా అన్న మార్నింగ్ ఏం వాకి తెలీదా కదా అని చెప్పా అంటె తెలీదు నాకేమీ కానీ
వాహ్ ఊహ
సరే ఎవర్ చెప్పారబ్బ అనేను
ఉంటావా
లేదు లేదు అదంత లేదు
చిన్న అంటే మీ ఇంట్లో
మన్క్ అప్పుడే ఏం లేదులే
అంతేగా
టైమ్ చాలా ఉంది
అవును
చంద్రశేఖర్ ఎవరు చెప్పారంట అసలు అందరు నార్మల్ జోకుగానే అనుకున్నారు అంటారు
అనేది మ్యాటర్ కాదు ఇది వంశీ అన్న ఎన్సిసి లో ఎవరైనా ఎవరైనా ఉన్నారా
నీ వాయిస్ ఎందుకు బ్రేక్ బ్రేక్ వస్తుంది
బ్రేక్ అయితాందా
ఆ ఇప్పుడు ఒకే
లేదమ సరే
జిద్ జిత్ వర్షం సౌండ్
సిగ్నల్ లేదేమో
ఇప్పుడు వినపడ్తోంది ఇప్పుడు ఒకే
టీ తాగే వస్తా చెప్పు
అంగ సంతోషం
నాయుడు వాళ్ళు నాకు అట్లా చేప్పేసరికి నేను ఇంకా సర్లే వంశవాళ్ళు మాట్లాడుతుందన్న కూడా
అన్నీ నీ మాటలే
అవును నంకాతే నికుతదే అస్తే
ఉ హు నికితదే
మీకు ఇతా అట్లాన్నా అట్లా టైం తీకుంటాకు
ఉ
ఉ
బ్రాండే చేసేరుళ కాతే
ఆ సంతోష్ న సంతోష్ చెప్పేమాంట టై పడుతు
సంతోష నము నెక్స్ట్ సంతోష నము అ
అ పాలన్ పాలన్
ఆ
మీరెప్పుడు వస్తారు అరే
ఆ
ఇక తెలిసినోళ్ల అబ్బాయి అని చెప్పినవట
నువ్వే నువ్వే మాట్లాడుకువు నువ్వే మాట్లాడుతున్నావు ఏం అర్ధం కాడని
ఏంమాతను మేడమ్
ఏంటంటే ఏదో గాలి వస్తుందిట్టి ఏదేదో ఉంది వయిస్ మాత్రం వెనుపడకులే
ఇందా కేేర్ కాస్ట్టు రెండు కాల పాల సంతోషం అవునా కుక్క అరుపు తీసుకెళ్లండి
నెక్స్ట్ మినింట్లో మీ చెల్లకా మీ చెల్లెల తర్వాత నిక నీ తర్వాత మీ చెల్లిక ఎస్ నైస్ నైస్ అం
ఇనిపిస్తుందా
ఎంతుంది టైం ఓకే అవును కట్ చేసి మళ్ళి చేయ్